హలో హలో ఎలా ఉన్నారు హలో ఎలా ఉన్నారు ఉన్నారు
బావున్నాం మీరేలా ఉన్నారు
మేము చాలా బావున్నాము హలో
హలో చెప్పండి
మీరేం చేస్తున్నారు
మేము ఇంటి దగ్గరే ఉంటామండి
ఊ మీరు వంటలు బాగా చేస్తారా.
ఆ బాగనే చేస్తామండి.
మీకు ఏ వంటకాలంటే ఇష్టం అండి.
చక్కర పొంగల్ అంటే బాగా ఇష్టం అండి. బియ్యం, పెసరపప్పు, బెల్లం నెయ్యి, జీడిపప్పు, యాలకులు ఏసీ చేస్తారు పెసరపప్పు.
హ్మ్
ఆ పొంగల్ అంటే బాగా ఇష్టం అండి. మీకు ఇందులో ఇంకా ఏమన్నా వేరే రకం పొంగల్ మీకేమన్న తెలుసా.
నాక్కూడా పొంగల్ అంటే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. నేను కూడా ముందుగా బియ్యమూ, పెసరపప్పు నానబెట్టుకుంటాను. నానబెట్టుకుని దాన్ని కొంచమూ, ఏపుకునీ ఓ పెనం పెట్టుకునీ పుకుని పక్కకు ఉంచుకుని, బెల్లం కొంచెం పానకం పట్టుకొని లేకపోతే అయితే బెల్లమును, బెల్లమూ, పెసరపప్పు బియ్యము తీసుకున్నామొ దాన్ దాంతోని ఇంకో రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకునీ దాన్ని కుక్కర్లో వేసుకుం టాము. అది ఉడికిన్ తర్వాత బెల్లం పానకం అందులో కలుపుతామండి. యాలకులు కూడా వేసుకుంటాము, అది చినడానికి చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలు దాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.
అవునండి నేను కూడా అలానే చేస్తాను గాని, నేను దాంట్లో కొంచెం కొబ్బరా యాడ్ చేస్తాన
చలికాలంలో దీన్ని వేడి వేడిగా తింటే చాలా బావుటుందండి.
ఆ అవునండీ.
కూడా చాలా మంచిది ప్రోటీనూ అల్పాహారంగా తీసుకోవాలి దీన్ని. మీరు ఆంధ్ర స్టైల్లోను, తమిళనాడు స్టైల్లోనూ. కొబ్బరి చట్నీతో తింటే ఇది ఇంకా బాగుంటుందండి.
అవునండి నాకు చాలా ఇష్టమూ. మీకు ఇంక ఏమంటే ఇష్టమండి.
మాకు ఇంకా
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి.